ఓ హలో ఆ హాయ్ అక్క బాగున్నావా ఉమ్ బాగునా అక్క
ఎగ్జామ్స్ అయిపో
ఏం చేస్తున్నావు అక్క లేదుక్క జరుగుతా ఉన్నాయి నిన్న నిన్న అయిపోయింది ఉమ్ ఈరోజు హాలిడే కదా
పండగ మ ఏం ఏం చేశారు
ఈ ఇవ్వాళ గుడికి వెళ్ళాలి ఈవినింగ్ అన్నా పొద్దు నుంచే ఏలేళ్ళు ఇలా వర్క్ చేసుకుంటున్నాం ప్రాజెక్ట్
అవునవును మరి ఎలా రాసా నిన్న ఎగ్జామ్
ఆ అక్క రాసన్ బా రాసాన్
రేపు ఇంకా రేపు ఉందా ఎగ్జామ్ మళ్ళీ
రేపు మన్నాడు హాలిడే అక్క మండే ఉంది ఇంకా
మరి హాలిడే అయింటే మరి అక్కడే ఉన్నకుండ ఇంటికి రావచ్చు కదా మరి పండకు
ఇంటికి రాడానికి నిన్న మధ్ ధ్యానం నుంచి ఎగ్జామ్ ఉన్నిందిక్క సాయంత్రం ఫోర్ అయిపోయిది ఎగ్జామ్ అయిపోయాల్కే
ఆ
ఇంకా అవు నేను ఒకవేళ బయలుదేరాలన్న ఈ రోజు ఈ రోజు మార్నింగ్ బయలుదేరుతే ఇంగ నిను ఇంటి పోయాలకి సాయంత్రం అయిపోతుంది ఇంగ రేపు ఒక్క రోజుండి మళ్ళా సండే రావాలా మండే ఎగ్ ఎగ్జామ్ అందుకు యాడా కుదరదులే ఒక్క రోజుకు ఎందుకు టు డేస్
ఆ ఆ లాంగ్ కాబట్టి అలానే ఉంటుంది అదే నైట్ టైమ్ ఎక్కితే మార్నింగ్ దిగుతావా మళ్ళీ నైట్ ఎక్ కచ్చు కావాలంటేన అప్పుడైతే నిక్ టైమ్ కూడా సేవ్ అవుతుంది మార్నింగ్ అంటేన ఆ రోజం అందులోనే
అందుకే వెళ్ళాలేదు స ఎట్లంగా ప్రాజెక్ట్లువి వర్క్స్ ఉన్నాయి
ఉ అవును
ఎట్లా ఎజామ్స్ అయిపోతే ఇంటికెంత తిన్నారా అక్క
ఆ తిన్నానమ్మ మేవుంది వలిగలు
ఆ
అన్నం పప్పుర రసం వడియాలు
అందర ఇక నేను ఇందాక అమ్మకి కాల్ చేసుకుంటే చెప్పారు
అవును
బట్టలు పెట్టుకుంటారక మీరు ఈ పండకి
మాకు ఏం లేదుమ్ మా అంటే మాకు ఈ ఉగాది పడుగనే పండగ చేసేది కానీ బట్టలు పెట్టే పండగ అయితే ఇప్పుడు ఇప్పుడైతే లేదు అంటే. పెద్దవాళ్ళ కోసమే కదా పెట్. ఇది బ హలో
ఆ
ఉ ఊ అ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి ఉంది అంటే.
చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా
పెద్దగా వాళ్ళ కోసమని బట్టలు పెట్టి పల్లెంమిస్తారు అలాగా అంటే కొంతమంది మూడు కాళ్లు కాబట్టి వీళ్ళలకు ఉగాది టై లో ఇలా చేస్తారు నాందారులో అంటేనా పెద్దల పడుగ అంటే దసరాకి ఒక వారం ముంద వస్తది పండగ అప్పుడు వాళ్ళు అలా చేసుకుంటారు.
అవునుకా అదే చాలా మంది ఈ పండకి చేసుకుంటారు అక్క ఈ సైడ్ వాళ్ళు
ఆ ఉగాది పడుగ చేసేవాళ్ళు మూడి కాళ్ళు మూడి కాళ్ళలు చేసింటారు ఉగాది పండగకు పల్లెం వేసి బట్టలు పెట్టుకోవడం అలా. ఇప్పుడు మాకైతే ఏం లేదు ఉన్నారు కాబట్టి మాకేం పెట్టలేదు ఇప్పటికైతేనా. ఊహు నార్మల్గా పల్లం వేస్కుంటామా పూజ చే చేసి అమ్
ఉగాది పచ్చడిచేయలేదాక్క
ఉమ్ లేదమ్మా ఇప్పుడు అన్నీకాదు
అవునా ఒకసారి కూడా ట్రై చేయలేదా తిన్
చేయలేదు మాజలకి మరి హోళీ ఆడార మరి లేయ్ ఈరోజు ఉగాది పండుగరోజు పాటిపేట కాడా
లేదుక్క మే ఈ హాస్టల్ కదండి
ఆ ఆస్తుల అయినా కానీ గర్ల్స్ అందుకుంటారు కదా అందరు ఫ్రెండ్స్ అందుకుంటారు కదా ఆడుకుని మ్ ఇక్కడ ఈరోజు మా సైడ్ చేశారు ఆ
ఇట్లో వసంతం అంటారు కదా అట్లా వేసుకుంటారు కదా
ఉంహు ఆ ఓమా
రంగులు జల్లుకుంటరు కదా మీరిప్ పండక్కి
అవును మార్నింగ్ అంత చల్లుగున్నారు
ఆహా
ఉ ఇంకెమ్మా ఉమ్
ఏం లేదక్క చెప్పాలి ఇంటికెళ్ళాలనుకుంటే ఇంక వెళ్ళలేకపోయాను ఉహ్ కీ
ఆ ఆ ఆ అన్ మరి నీ టెంపుల్క్ ఏ టెంపుల్ కి వెళ్తాన్నవ్
తెంప్ ఇప్పుడిగిక్కడ రాజరాజేశ్వరి అమ్మ వారనుం ఉ మాట్లాడరా మీరు
నార్మల్గా ఎప్పుడన్నా ఆ బాప ఏదన్నా పని ఉన్నప్పుడెదన్నా అవసరానికు ఫోన్ చేస్తుంది అప్పుడే మాటడెది రోజయితే ఏం మాట్లాడము
ఆ అవునులే
ఉమ్ ఉమ్ వజ్రాల ఉ ఏంమా ఆ నడిపియ్ ఉ రెండిన్ల గ్యాప్
ఏం లక్ క్క మాకూ ఫేషియల్ ఏం జేయరు ఇల్లు
ఒక్కలనవా టెంపుల్కి ఎవరన్న ఫ్రెండ్స్ అందరు పిల్సుకొని బోతనవా
మా ఫ్రెండ్ ఉందికా
సతార్
మా ఫ్రెండ్ ఉంది ఆబాబ్ వెళ్ళాలి అనుకుంటున్నాం ఇంకేమైతుందొ
అవును అవున్ లేమా
రా క్ట్ ఉంది అది ఒక మన్ డే సబ్మిట్ చెప్పంట
ఆ బాగా చదువుకో ప్రందుకు చేయడం అందుర బాగా చేస్తున్నావా
అ అక్క చేస్తున్న కా ఏంమరి మమ్ గైడ్ కొంచం సరగా చెప్పదు
ఇంకా ఫ్రీగాదా బా ఫ్రీగా జకోచ్చు రాత్రి
అవును అవును ఈ త్రీ డేస్ హాలిడే టింగ్ ఈ త్రీ డేస్ లోపే చేసేసుకోమన్నారు వర్క్ అంతా కంప్లీట్ చేస్కోండి గా ఉంది మది చేసేది మా స్కూల్ ప్రిన్సిపాల్ మేడమే పర్మిషన్ ఇచ్చింది రిపోర్ట్స్ ల్యాబ్ కు పంపించన్నామా అవి రిపోర్ట్స్ వ చెలో ఒక లేట్ అయితుంది అని
హ్మ్మ్
మాకు పర్మిషన్ ఇచ్చేసింది ఇంక అందరికీ మండేనే సబ్మిషన్ ఉంది మాకి ఓ టూ డేస్ ఎక్స్
ఎగ్జామ్స్ ఉన్నాయ్ కాబాటి ఓ చదువు కో అలా అనేసి టూ డేస్ ఇచ్చింటారు
ఉనుక మండే ఎజామ్ మండే మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ నుంచి ఇ ఈ ప్రాజెక్ట్ వై
రే రేపు ఫ్రైడే తర్వాత స శటర్డే మల్ల సండే మూ రోజలుందిపిగా గస సమరి ఎగ్జాం ఆఫ్టర్నూన్నే ఎగ్జామ్ మళ్ళీ
ఆ లేదుక మ్మానిం ా మారు అదే ఆఫ్టర్నూన్ ప్రాజెక్ట్ ఉంది అని సబ్మి షన్ ఆఫ్ మార్నింగ్ పెడతామన్నారు
ఆ
నీ గౌత్మక్క కూడ మీకు ఎవట టచ్ లో లేరా మీ క్లా
గౌతమి అక్కంటేనా మాంస చెప్ ఓ రోజు మా ఫ్రెండ్ గౌతమి అనుకొని నెమ్మరు గౌతమి ఉంటేనా ఇచ్చి మాట్లాడినాను తర్వాత చూస్తే మాద వీడియోకాల్ చేసినా నేను ఏమి ఇట్ల మే మాట్లాడితే టెన్త్ క్లాస్ గౌతమి ఆ అప్పుడు ఫోన్ చేసిన అంతే తర్వాత చేయలేదింక
ఆయక్క కూడ బాగ స్టైల్ గా మారి
ఎమ్మా మరి ఇ ఏంబెట్ ఆ
మా అక్కే గుతివంకాయ రైస్ బెట్టర్
అవు ఓన్లీ రైస్ ఏనా పప్పు రైసేనా అంటే పండగ్గద కదా ఏమన్నా స్పెషల్ ఏమన్నా స్వీట్ అలా చేసింటారు స్వీట్ అలా ఏమన్నా చేసి పెట్టింటారు కదా
ముస్లిమ్స్ గదా చేయరేండి
మ్మ్
ప్రాబ్ల అని ఏం చేయడం లేదు గ్యాస్ దొరకడం లేదని
ఇప్పుడేం లేదు కదా దొరుకుంది కదా అంటే అది ప్రైవేట్ అదా నీకు హాస్టల్లోకి ఇ తీసుకునేది అది నార్మల్ గా ఫ్రీ ఏం. కాదు అది ప్రైవేట్ తీసుకునేది గ్యాస్ హాస్టల్ అది నెలలు నెలకి కాదు కదా తీసుకునేది వారం కానీ రోజులుగానే తీసుకుంటారు అది నార్మల్గా ఉండదు అది ప్రైవేట్ గానే తీసుకోవడం బ్లాక్ లో అలా తీసుకోవడం జరుగుతుంది అది మరి
అదే అందుకే దొరకడం లేదని లేకుంటే చేసింది ఏదో ఒక స్పెషల్ ఇ నార్మల్ హాస్టల్ అయితే కాలేజ్ వస్తారు నైట్కి ఏముక్క తెలిదు తెలిదుకా నాకు తెల్సి ఆకు కూడా పప్పు ఉంటది
మ్మ్ హ్మ్మ్ అంతే ఇప్పుడు గు కాబట్టి అ నన్న ఆ కూడా
ఆ మాముూలు కాలేజీ హాస్టల్ అయితే బాగా చేస్తారు క అవి చేస్తారు క సాంబార్ సాంబారు ఒడియాలు అవి చేస్తారు అంటే డైలీ చేయరు డైలీ చేయరు
మ్మ్ హ్మ్మ్
ఇంకేమో అక్క సరే అక్క అయితే మరి ఏమ్లేదాక్క ఉంటాక్క మరి ఉ